హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది. మీకు
ఆ వినిపిస్తుంది. బాగున్నారా?
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ మేము గూడా బాగున్నామండి ఏం చేస్తున్నారు ఆ లేచామండి.
అమ్మా ఇంకా అందరు ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే మా అమ్మ చాయ్ పెడుతుంది. మా నాన్ననేమో పాలుదేస్తా అని పోయి వెళ్ళారు
ఉమ్ చాయ్ పెడుతుందమో అండి మళ్ళీ పాలు దేవడానికి
అంటే నైట్ కొన్ని పాలు ఉంటాయి కదండి అవి ఏమో పాలు తోటి చాయ్ పెడుతుంది. మళ్ళీ ఇంకా నాన్న తెచ్చిన పాలతోట ఏమో పెరుగు చేస్తాం నైట్ కి
ఉమ్ హూ టిఫిన్ లైనయా మరి
దానికి చేసుకుంటాం మరి
టిఫిన్లు అయినయ అండి హలో
మాట్లాడండి
ఆ టిఫిన్లు అయినాయ అంటున్నా
వినిపిస్తుందండి మాట్లాడండి
వినిపిస్తుంది టిఫిన్లు అయినయ అంటున హలో
హలో
హలో వినిపిస్తుందా హలో హలో అండి వినిపిస్తుంద అండి
ఇప్పుడు మీకు వినిపిస్తుందా
హలో
ఆ వినిపిస్తుందిగా మీకు ఆ చెప్
ఆ మాకు వినిపిస్తుంది మీకు
నాకు వినిపిస్తుంది మాట్లాడండి మంచిగ ఆహా లేదండి ఇంకా ఛాయ్ తాగడంలో నే ఉన్నాము ఇంకా నెక్స్ట్ ఆ ఆ అవునండి
అండి
అవునండి
ఉహు
మీరు టిఫిన్ చేసుకున్నారా ఇంకా ఎం అనుకోలేదండి ఆ మీరు ఒక టిఫిన్ చే మీరు ఒక టిఫిన్ చెప్పండి తొందరగా అయిపోయేలాగా నేను చేస్
తొందరయిపోయలాగా అంట ఉ మానే అండి ఇంకేముంటది
మా ఇంట్లో ఉప్మా మా అక్కయ్య తినదాండి
అవునా అయితే ఇన్స్టాంట్ దోశలు ఉంటాయి కదండి
ఆ ఆ డీమార్ట్లలో పిండి దొరుకుతది అంటారు అదేనా
అద లేకపోతే ఇప్పు బియపిండి దోశ ఆ మైదాపిండి దోశ ర్వ దోశ ఇవి వేసుకుంటారండి అరగంటలో మీకు రెడీ అయిపోతు బ్యాటర్
అవునా అయితే మీరు ఇవి చూ ఇవి తినండి పేలాల తోటి ఉప్మా చేసుకుంటారు కదా వెంటనే అయిపోతది అది
అది తెలీదండి నేను పేలాలు ఎక్కువ తినను
లాల తోటి ఇ పేలాలు నీళ్ళలా తడిపి ఆ మనం ఉప్మా తాలీం పేట్ల చేస్తమో అట్లా ఆ ఆ అవునండి
ఓ సంథంగ్ ఏదో ఇంకా అండి
ఆ ఇన్నో ఆ ఏం లేదండి మా తమ్ముడికి ఎంబీబిఎస్ ఎ ఎగ్జామ్ ఉందండి దానికి చదువుకుంటున్నాడు
అవునా దానికి ఫుల్ గట్టి ప్రిపరేషన్ ఉండాలండి గట్టి చది చదవాలి చ అందిచాలండి
అవునండి చ ఆయనకైతే నేను
వస్తది లేకపోతే అది
ఆయన ఇంటర్ అయిపోయి మూడు నాలుగు సంవత్సరాలు అయితుందండి ఇంకా సీట్ రావట్లేదు మాకేమో టెన్ చనయితుంది దాని మీద
అట్లనే ఉంటదండి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అతే అంటే నేను చూసాను ఇద్దరు ముగ్గురిని వాళ్ళు కూడా అంతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ చదివినక వస్తది కానీ క్యాస్ట్ ప్రైస్ గా ఎక్కువ ఉంటదండి
అవునా అండి
క్కుంటే తొందర వచ్చేస్తుంది ఆమెకి వచ్చింది ఒక ఫోర్ అటెంప్ట్ లో వచ్చింది ఇంకా వేరే అక్కకి సిక్స్ అటెంప్ట్ చేసినా రాలేదు ఇంకా మళ్ళీ ఆమె డ్రాప్ అయిపోయి వేరే చేసుకుంటుంది
అవునా అయితే మీకు ఈ విషయం తెలుసా అండి యూపిఎస్సి చదవాలన్న కూడా ఇరవై మూడు గంట లు చదవాలంట కదా
అవునండి
ఆ అదే మరి మా ఫ్రెండ్ ఒక ఆయననేమో సా అయితే యూపిఎస్సి గోల్ ది కానీ సాఫ్ట్వేర్ చేస్తునాడు ఎనిమిది లక్షలు వస్తాయండి ఆయనకి
ఉ మరి ఎట్లా ఇది ప్రిపేర్ అవుతాడంటనా
కొన్ని రోజులు అయినాక ప్రిపేర్ అయితాడాట కొంచెం సెటిల్ కావాలి కదండి ఇప్పుడు పెళ్లి కావాలంటే అంటే
సెటిల్ అయ్యేవరకి సెటిల్ అయ్యేవరకి అని అంటే సెటిల్ అయ్యే వరకి అక్కడ న ఏజ్ అయిపోతది కదండి
ఆహా ఏం కాదండి మనం ఏజ్ లిమిట్ ఉంటది అయినా కొంచెం పెళ్ళి చేసుకోవాల అంటున్నారంట ఇంట్లో అందుకే ఇంట్లో ప్రెషర్ కూడా ఉంటది కదా సంపాదించాలి ఇంకా నువ్వు జాబ్ చేయవా అంటే ఆయన ఒక్క నెలలనే మూడు నెలు కష్టపడి ఫ్రీగా చెప్పిండు అంట అక్కడ జాబ్ చేసిండు ఇప్పుడు మొత్తం ఆయనకి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు వస్తున్నాయండి అసలు చాలా బాగుంటుందండి అల ఆ లైఫ్
ఉ ఇంకా చదువుకొని ఏదన్నా వస్తే లైఫ్ సెట్ కదండి
అయినా మేము మేముయినా మూడు నెల్లు ఫ్రీగా చేస్తుంటే ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు పైసలు ఇస్తలేరూ అని అంటే అట్లా కాదు రా నాకు ఫ్యూచర్ లో మంచి జాబ్ ఇస్తారు వాళ్ళే అని అని అన్నాడు నిజంగా వాడు అనుకునేదే జరిగింది వాడు అనుకున్నది జరిగిందండి నాకైతే సంతోషంగా ఉందండి
ఉ అంతే కష్టపదండి ఏది రాదు కదా
ఆ అవునండి మొన్ననే వాళ్ళకి రిజల్ట్స్ కూడా వచ్చినాయి అంట అండి
ఏం రిజల్ట్స్
ఆ వాళ్ళకి ఎగ్జామ్స్ జరిగినాయంట బీటెక్ ఏమో అన్నారు బీటెక్ ఏం టేకో అన్నారు వాళ్ళకి తొంభై శాతం అట్ల వచ్చిందంటే ఆ అబ్బాయికి ఎనిమిది లక్షల అబ్బాయికి
అవునా బానే వచ్చిందిగా
ఆ బాగానే వచ్చినాయిండి ఒక ఆమెకు కూడా వచ్చినాయిండి తొంభై ఐదు తొంభై రెండు శాతం వరకి ఆ అమె కూడా బాగానే చదువుతడండి చాలా
అవునావు
నాకు నాకు స్నేహ ఒక స్నేహితురాలు ఉండేదండి ఆమెనే అనుకుంటా చా మంచి రా మార్కులు వచ్చింది ఆమెకి ఆవునా
అంటే చదువుతూనే వస్తాయి ఏదైనా
అవునండి అవునండి నేను చదువుకోలేకనే ఇట్లున్నా అండి మా మా నా పిల్లలకు మాత్రం చదువు నేను పదో తరగతి కి ఆపేసినండి మా ఇంట్లో పరిస్థితులు బాలేక మేము చదువుకోలేదు నేను మాత్రం నా పిల్లలకి నేను కష్టపడి చదిపిస్తానండి.
అవునా అదే అదే మీరు చాలా చాలా బాగా ఆలోచిుస్తున్నారండి
అవునండి ఎందుకంటే నా పిల్లలు ఇట్లా కష్ట ఇష్టపడద్దు వాళ్ళకి రూపాయి కూడా తక్కువ చేయొద్దు ఇఫ్ నా కాడ ఉన్న అప్పుడే వాళ్ళు చ ఉండాలి నా దగ్గర అని నేను అనుకుంటాను నా దగ్గర పైసలు లేంది నాకు పిల్లలు ఒదండి
అదిగా కరెక్టే ఇప్పుడు అన్న చాలా రేట్స్ పెరిగినాయి ఎవరికి ఏం కావాలన్నా మనీ వితౌట్ మనీ అసలేం సర్వైవ్ అవ్వలేకపోతున్నారు
ఇప్పుడు మళ్ళీ ఈ సమాజంలో చూసిరు కదండి కరియాపాక నుంచి ఏవైనా కొన కాల్సిందే పైసలు ఏంటి పోదు
అండి రెస్టారెంట్ లో కూడా గ్యాస్ బిల్ వేస్తుండు
ఆ జిఎస్టి అని బిల్లులుస్తుారని మొన్న తెలుసా అండి ఒక మెడికల్ షాప్ కి పోయినా ఆరు వందల బిల్లుకి పనిమిది పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు టాక్స్ పడ్డదండి జి జి స్ టీ
అంతే అండి వాళ్ళు ఏస్తున్నారు ఇక మన మనం ఏమనట్లే
మా తాతకి షుగర్ అయితే షుగర్ గోళీలు తీసుకొస్తా అని పోయినా శా హాస్పిటల్ ఇరువై గోలిల్ మింగమా ఇరవై గోళలు తేస్తేనే యాభై రూపాయల వరకు ట్యాక్స్ పడ్డదండి జిఎస్టి
అంతే ఇగ బానే పడుతుంది ఇప్పుడు అందరికిీ ఇఏస్తుండు
అవునండి
ఈ గ్యాస్ బిల్ అయితే మొన్ననే అండి మొన్ననే వచ్చింది కతం నిన్నక్క నుండి ఏ ఇస్తున్నారు
అవునండి మా మ గ్యాస్ గ్యాస్ బిల్ కూడా ఫుల్ పెరిగిందండి అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ లో చూసానండి మళ్ళీ పాత కాలంలో కట్టెల పోయి పాతాల కాలంలో కట్టెల పొయ్యి ఎలా పెట్టుకున్నామో మళ్ళీ ఈ రోజు కూడా కట్టెల పొయ పెట్టుకు కునే రోజు పరిస్థితి వచ్చింది అని ఒక రీల్ చూసానండి పొద్దున్నే లేవగాని
అవునండి మరి అట్లనే వచ్చింది ఇప్పుడు
అప్పుడ ఎలా ఉందో మన తాతలు మనం మళ్ళీ ఇప్పుడు అలా తయారవుతాం కావచ్చ అండి
అయితే కష్టం ఇగ సర్వైవ్ అవ్వడం ఇందులో
అవునండి మీకు పెళ్ళి మీద ఏమైనా ఒపీనియన్ ఉందా అండి లైక్ ఇలా చూడ మీకేమైనా సంబంధం చూడమంటే చెప్పండి మేము చూస్తాము మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు
అవునా నాకు ఇప్పుడేమి లేదండి చేసుకోవాలని
మీ అమ్మ వాళ్ళు అనే ఉంటారు కదండి ఒసారి కాకపోతే ఒసారి పెళ్లి చేసుకోండఅమ్మ పాణి
వాళ్ళు అంటారు కాగాని మనం వినొద్దాండి నేను ఇంకో ఫైవ్ ఇయర్స్ వరకు చేసుకు
అమ్మో ఐదు సంవత్సరాలు ఆగుతారా అండి మీరు
ఓ మరి కష్టపడి అది చదువుకుంది ఎందుకండి ఏదో చేయాలనేక
అవునా అండి మీరు చాలా తెలివైన వాళ్ళేనండి అంత ముందు జాగ్రత్తగానే ఉన్నారు.
ని జాగ్రత్త అంటే ఎప్పుడు వాళ్ళు నాకు పెట్టారు కాదండి నేను వాళ్ళకి చిన్న చిన్న కోరికలు తీర్చొద్దా
అవునవునండి మీరన్నది కూడా మంచిది మీరన్నది కూడా కరక్టేనండి
ఉమ్ మరి ఎప్పుడు ఇక వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ఎప్పుడు మన దాని గురించి ఆలోచించొద్దు గదా
ఇప్పుడు మనకి టెక్నాలజీ కూడా ఎలా పెరిగిందండి అప్పుడు వన్ జి టూ జి అనే కా నుంచి ఫైవ్ జి వరకి వెలిందండి అట్లనే మన లైఫ్ కూడా మారిపోతుంది
ఏ రోజ్
హలో ఆ మాట్లాడండి
రోజు రోజుకి అప్డేట్ అవుతు వెళ్తున్నాను
అవునండి నిమిషం కే మారిపోతుందండి అసలు ఎవరికి అట్ అవునండి మీకు ఒక విషయం తెలుస్ తాండి మొన్న మన నా మా నాన్నవాళ్ళ దోసు వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిరు వారం రోజులకే ఆయన కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి ఆయన ఒక నెలర్ ఆయన ఒక నెల రోజులు ముందుకు కట్టుకుంటే మంచిది ఉంటుండే నెల రోజుల తర్వాతనే పాలసీ యాక్సెప్ట్ ఐతదని మన నాన చెప్తుంటే విన్నా నేను ఒక మాట పాపం వాళ్ళయితే ఆహ స్టోక్ అయింది కదా పాపం మస్తు ఇబ్బంది ఐతుందండి వాళ్ళకి మే ఎప్పటి నుంచో చెప్తున్నమంట మా నాన్న తెలిసిన వాళ్ళ దగ్గర చదువు చెయండి అని ఎప్పటినుంచో చెప్ తు రెల్త్ ఇన్సూరెన్స్ అప్పుడు చెప్పినప్పుడు వినలే చేసినప్పుడేమో తర్వాత వా రం ల నే రోగం వచ్చింది పెద్ద రోగం వాళ్ళ ఇంట్లో పైసలే లేవు ఎ ఎట్లా కడతరు అ దేవుడికే తెలివాలండి అవన్నీ
అదే ఇప్పుడ ఏమి మనం అనుకున్నట్టేమో
మళ్ళీ హార్ట్ స్ట్రోక్ కాబట్టి వెన్ వెంటనే ఆపరేషన్ అన్నారండి వేరే ఆపరేషన్ లయితే ఒక నెల ఆగైనా చేపిచుకో అని మేమే మే అంటుండే వాళ్ళకి
ఊ
ఇవ్వమండి ఆయన నలబై ఐదు వేల ఆయాభై వేల దాక మా దగ్గర కట్టిండు అ క టిండంట గాని వేరే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ పాపం అండి అట్లా రావడం
అంతే ఇంకా
ఎప్పుడు ఏమైతదో మనకు కూడా తెల్వదండి అందుకే అన్ని జాగ్రత్తగా ఉండండి మీరు కూడా
ఊ సరే అండి మీర్ కూడా జాగ్రత్త
ఆ సరే అండి మరి నాకు పనుంది బాయ్ ఉ